ఏంటే ఇప్పుడే వంట పూర్తి చేసావా మా ఇంట్లో ఈరోజు అందరు చుట్టాలు వచ్చారు చాలా పని ఉంది నువ్ ఏంకూర వండావు రేపు నా కోసం కొంచెం తెస్తావా
అవును ఇప్పుడే గిన్నెలతోమి కూర్చున్నాను ఈ రోజు సోరకాయ కూర చేశాను రేపు పక్కాగా తెస్తానులే మీ ఇంటి చు మీ ఇంటికి వచ్చిన చుట్టాలు ఎప్పుడు వెళ్తారంట మరి
రేపు సాయంత్రం వెళ్తారట అప్పటి వరకు చదువుకొనివ్వారు ఇగ వాళ్ళు ఉంటే ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు నీకు అసలు డిస్టర్బెన్స్ లేకుండా ఎలా చదువుతున్నావ్
నేను మేడ మీదక వెళ్ళి తలుపులు పెట్టేసుకుంటున్నాను అన్నట్టు మీ పొలంలో మిర్చి కోతకొచ్చిందా మా నాన్నగారు రేపు కూలీలని పిలవడానికి వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలేమో మరి
ఆ మా పొలంలో ఇంకా వారం పడుతుందిలే నువ్వు పొలానికి వెళ్తే బుక్స్ కూడా పట్టుకెళ్ళు చెట్టు కింద కూర్చొని చదివితే చాలా బాగుంటుంది
అలాగే చేస్తాను కానీ ఎండలు బాగా పెరిగిపోతున్నాయి మధ్యాహ్నం అసలు బయట ఉండలేకపోతున్నాం మీ ఇంట్లో కూలర్ రిపేర్ చేసుకున్నారా లేదా
ఏ లేదురా ఇంకా చేయించలేదు ఫ్యాన్తోనీ అడ్జస్ట్ అవుతన్నాం ప్రెజెంట్ అయితే వచ్చే వారం మన ఊరు జాతర ఉంది కదా వెళ్దామా కొత్త బట్టలు కొన్నావా మరి ఏం
జాతరకే వె ళ్తే రెండు రోజులు చదువుపోతుంది కానీ మా అమ్మ అడుగుతుంది ఒక గంట వెళ్ళొద్దాం నేను నీలి రంగు డ్రెస్సు వేసుకుంటున్నాను నువ్వు మరి
నేను ఇంకా తీసుకోలేదు రేపు టౌన్ కి వెళ్ళినప్పుడు చూడాలి మన ఇద్దరం ఒకే రంగులు తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే నువ్వేమంటావ్
సరే అలాగే కానీ ఈ మధ్య నాకు చాలా నీరసంగా ఉంటున్నానరా నువ్వేమైనా టాబ్లెట్స్ వాడుతున్నావా చదివింది గుర్తుండాలంటే బాగా నిద్రపోవాలంట కదా
కుంటున్నాను రోజు నువ్వు రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతావ్ తున్నావ్ డిహైడ్రేషన్ వల్ల కూడా తలపోటు వస్తుందని విన్నాను నేను
అవును బాటిల్ పక్కనే పెట్టుకొని పడుకుంటున్నాను అన్నట్టు నీకు ఆన్లైన్ క్లాసులు బోర్ కొట్టట్లేదా నాకు ఒక్కొక్కసారి ఫోన్ విసిరేయాలన్నట్టుగా అనిపిస్తుంది
బోర్ కొడుతుంది కానీ జాబ్ వస్తే లైఫ్ సెట్ అవుతుంది కదా నీకు మొదటి జీతం రా రాగానే ఏం కొంటావు చెప్పు నేను మా అమ్మకు ఒక మంచి పట్టు చీర కొనివ్వాలని అనుకుంటున్నాను
నేను మా నాన్నకి కొత్త ఫోన్ కొనిస్తాను ఆయన పాత ఫోన్ అస్సలు పనిచేయట్లేదు మన కష్టానికి ఫలితం దక్కితే ఆ ఆనందమే వేరు
ఇందాక పాతాలపం చూస్తుంటే మన స్కూల్ డేస్ గుర్తొచ్చాయి మనం మా చింత చెట్టు కింద కూర్చొని హోంవర్క్ చేసేవాళ్ళం కదా ఎంత బాగుండేదో అసలు ఇప్పుడు ఇలా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కుస్తీ పడతామని అప్పుడు అస్సలు అనుకోలేదు కదా మనం అయితే
అవును అసలు అప్పుడు టెన్షన్ అంటే ఏంటో కూడా తెలియదు ఆ చింతగాయలు కొట్టు పట్టుకొని మనం పడ్డ కష్టాలు ఇప్పటికీ నవ్వొ స్తుంది అప్పట్లో ఉన్న అమాయకత్వం ఆ సంతోషం ఇప్పుడు ఈ పుస్తకాల మధ్య ఎక్కడికో పోయింది అసలు
నిజమే అప్పుడు సాయంత్రం అయితే చాలు ఆడుకోవడానికి పరిగెత్తే వాళ్ళం అందరం ఇప్పుడేమో సాయంత్రం అయితే కరెంట్ ఎఫెర్స్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాం మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ రోజుల్లో బతికితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకైతే
పోయిన రోజులు మళ్ళీ రావులే రేపు ఏమవుతుందో అనే భయమే ఒకవేళ ఈ నోటిఫికేషన్లో జాబ్ రాకపో కొత్త ఇంట్లో వాళ్ళు మనల్ని ఇంకొక ఏడాది ఉండనిస్తారా నాకైతే ఒక్కసారి రాత్రి కూడా అస్సలు నిద్ర పట్టడం లేదు చుట్టూ చుట్టూ వాళ్ల మాటలున్నీ గుర్తొస్తున్నాయి
మన పరిస్థితి ఇద్దరితో ఒకటే మా ఇంట్లో కూడా వచ్చే నెలలో ఒక సంబంధం చూస్తాంమంటున్నారు ఉద్యోగం వస్తేనే మనకు ఆ నరకం నుండి విముక్తి దొరుకుతుంది ఇగా అందుకే మనం ప్రాణం పెట్టి చదవాలి వేరే దారి లేదు మనకి ఇప్పుడు
అవును పట్టుదలతో ఉంటే దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు మనం మన కష్టాన్ని నమ్ముకుందాం ఫలితం ఖచ్చితంగా దక్కు దక్కుతుంది రేపు మధ్యాహ్నం మా పాలిటీ బిట్స్ ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామా ఫోన్ కాల్ లో ఉందా
అన్నట్టు మన సెంటర్ లో కొత్తగా పెట్టిన హోటల్ లో టిఫిన్ బాగుంటుందట ఊర్లో అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు ఎక్కడ చూసినా మనం కూడా ఒకసారి వెళ్దాం మ కానీ మనం వెళ్తే మళ్ళీ ఎవరైనా చూసి ఇంట్లో వాళ్ళకి చెప్తారేమో అని భయ మవుతుంది
వద్దే వద్దు మన గురించి ఆల్రెడీ ఊర్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇంకా చదువుతూనే ఉన్నారు ఏం సాధిస్తారో ఏమో అని వెక్కిరిస్త స్తున్నారు మనం జాబ్ కొట్ట కొట్టకే ఆ సెంటర్ లో
కరెక్ట్ గా చెప్పవ్ సక్సస్ అయ్యాక మన ముఖం అందరికి ఒప్పించాలిగా
అన్నట్టు నిన్న గ్రాండ్ టెస్ట్లో నెగటివ్ మార్కింగ్ వల్ల నా స్కోర్ పడిపోయింది నీకు తెలుసా క్వశ్చన్స్ మాత్రం మాత్రమే పడుతున్నావా లేక గెస్ చేస్తున్నావా టైం మేనేజ్మెంట్ అస్సలు కుదరట్లేదు లాస్ట్ లో టెన్షన్ పడిపోతున్నా నేను కూడా మొదట్లో గెస్ చేశాను కానీ ఇప్పుడు ఆపేస తెలియనివి వదిలేయడమే మేలు లేకపోతే వచ్చిన మార్కులు కూడా పోతాయి రేపటి నుంచి మనం రోజుకి రెండు మోడల్ పేపర్స్ ట్రై చేద్దాం ఓకేనా
సరే అలాగే ఇద్దాం అని నువ్వు మా షార్ట్ కట్స్ ఏ మే నేర్చుకున్నావా యూట్యూబ్ లో ఒకసారి చెప్తున్నారు కదా అవి చాలా ఈజీగా ఉన్నాయి నీ కలింగ్ పంపిస్తాను ఒకసారి చూసి నోట్స్ రాసుకో
పంపించు నేను కూడాటే పంపించే నేను కూడా ఇన్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని డిలీట్ చేసా రీల్స్ చూస్తుంటే గంటలు గంటలు టైం అలా గడిచిపోతుందో తెలియట్లేదు నువ్వు కూడా ఫోన్ వాడడం తగ్గించు కేవలం క్లాసులకే వాడు
నేను కూడా వాట్సాప్ స్టేటస్లు ఇవడం మానేసా అని అందరు పెళ్లల్లో ఫంక్షన్ ఫోటోలు పెడుతుంటే మనకు బాధిస్తుంది మనకు జాబ్ వచ్చాక మనం కూడా అలాంటి ఫోటోలే పెడదాం అందరికి
అవును అప్పటి వరకు మన ఫోన్ కేవలం చదువుకోసమే అన్నట్టు నీ దగ్గర ఉన్న ఆ ఎకానమీ సర్వే బుక్ ఒకసారి నాకు ఇస్తావా నా దగ్గర ఉన్నది పాతది కొత్తడేటా అందులో లేదు
ఇస్తానులే గ్రూప్ ఫోర్ కొట్టాక మనం అక్కడతో ఆగిపోవద్దు కదా తర్వాత గ్రూప్ టూ కూడా ప్రిపేర్ అవ్వాలి ఆఫీసర్ అవ్వాలి మన ఊరి నుండి ఒక అమ్మాయి ఆఫీసర్ అయిందంటే ఎంత గర్వంగా ఉంటుంది చెప్ప అందరికి
ఖచ్చితంగా మన లక్ష్యం పెద్దదే ఉండాలి ముందు ఒక చిన్న ఉద్యోగం వస్త అయితే ఆ ఆర్థికంగా మనకి ధైర్యం వస్తుంది ఆ తర్వాత వాతా మేళ్ళీగా పెద్ద పోస్ట్లకి ట్రై చేద్దాం సరేనా
రాత్రి పదకొండు దాటకా కళ్ళు మూతలు పడిపోతున్నయి నాకైతే నిద్ర రాకుండా ఉండటానికి నువ్ ఏం చేస్తున్నావ్ నేను టీ తాగుతున్నా కాని అస్సలు పని చేయట్లేదు నిద్ర వస్తూనే ఉంది
నేను చల్లటి నీళ్ళైతే మొహం కడుగు కుంటున్నాను కుర్చీలో కూర్చొని చదివితే నిద్రరాదు మంచం మీద అస్సలు వద్దు నువ్వు నడుస్తూ చదువు అప్పుడు అస్సలు నిద్ర రాదు
అవును గదిలో అటు ఇటు తిరుగుతూ చదువుతాను గట్టిగ చదువుతే మైండ్ కి బాగా ఎక్కుతుంది అంట కదా రేపు రాత్రి ఒంటి గంట వరకి ఇద్దరం మేల్కొని ఉందామా మరి
వద్దులే పొద్దున్నే మళ్ళీ లేవలేం పన్నెండింటికి పడుకుందాం అన్నట్టు పక్కింటి సుబ్భమత్త ఏంటో చేశారా ఏ ఇంకా చ దువేనా పెళ్లేప్పుడు అని మా అమ్మని అడుగుతూ అడుగుతూనే ఉంది
వాళ్ళకు వేరే పనిలేదు కదా మనల్నీ ఓరవలేరు రేపు మనకు ఉద్యోగం వస్తే వాళ్ళు వచ్చి పోగుడుతారు నువ్వు వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు సరేనా
పట్టించుకోనులే కానీ అమ్మ కొంచెం బాధపడుతుంది నేను అమ్మకి ధైర్యం చెప్పాను జాబ్ కొట్టి చూపిస్తానని మనం గె గెలిచి వాళ్ళ నోళ్లు మూయించాలి అంతే
నిజమే మరి ఎగ్జామ్ కి కొత్త పెన్నులు కొన్నావా బాల్ పెన్ వాడాలి కదా జెల్పెన్నులు వద్దు నేనొకేసారి అయిదు పెన్నులు కొని ప్రాక్టీస్ చేస్తున్నా
కొన్నాను గ్రిప్ బాగున్నవి చూసి తీసుకున్నాను ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ చేయడానికి కొంచెం లావుగా ఉండాలి నువ్వు కూడా ఒకసారి ఆ పెన్నుతో రాసిచుడు
అలాగే రేపు లైబ్రరీ దగ్గర ఒకసారి చూపిస్తాను మరి ఐడి కార్డ్ ఒరిజినల్ పట్టుకేలతవ జిరాక్సా రెండు ఉంచుకుంటేనే సేఫ్ అని అందరు అంటున్నారు మరి
ఆ అవును ఆధార్ కార్డు ఒరిజినల్ ఒక ఫోటో కూడా ఉంచుకో హాల్ టికెట్ రెండు కాపీలు ప్రింట్ తీయించి పెట్టుకో ఒక చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ టెన్షన్ పడాల్సి వస్తుంది
మొన్నటి నుండి సరిగ్గ తినట్లే కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది ఆ భయం వల్లే ఆరోగ్యం పాడవుతుందేమో అని భయం వేస్తుంది నువ్వు కూడా ఇలాగే కంగారు పడుతున్నావా ఏం చేస్తున్నావు మరి
అవునే నాకు అలాగే ఉంది అందుకే కొంచెం యోగా చేస్తున్నా మెడిటేషన్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది చదివెందుకు కూడా బాగా గుర్తుంటుంది నువ్వు కూడా రోజుకి పది నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చో చాలా బాగుంటుంది
సరే రేపటి నుండి అలాగే చేస్తాను గాలి పీల్చి వదులుతుంటే రిలీఫ్ వస్తుంది సరే మరి చదుకో ఇంకా ఇంకా హలో హు నేను కూడా చదుకుంటాను మరి
అే చదువుకో నేను కూడా చదువుకుంటాను ఇక
హ్మ్మ్ సరే బాయ్